ఏమిలేద్ నువ్వేం చేస్తున్నావవ్ రా
ఏం లేద్ తిన్నావా
తిన్న తిన్న నువ్ తిన్నవా
లేదు ఇంకా తానాలి ఎంకురా
మా దా చికెన్ మీది
సేమ్ మాది కూడా చికనేగ ఏంటి ఇయాల స్పెషల్ మరి చికెన్ తెచ్చిర్రు
ఏం లేదు కొంచెం బిజీగున్నాంచం పర్ఫలో ఉన్నా బాగా ఆ పని కానిస్తున్నా
ఏం పని
చెప్పురాన్నది
ఆహ ఏం చెత్తన్నావ్ బొద్దునే గిట్ల ఫోన్ కూడా చేతలేవ్గా ఇటు
నువ్ చేస్తవ్ అని చూసినా అదే పనిగా
నా దంట్లో బ్యాలెన్స్ అయిపోయి నేను ఇప్పుడే చేసినా రీచార్జ్
అవునా
ఆ ఓ లు పొద్దు నుంచి ఫోన్ చేస్తారు అనుకుంటా ఓలి వెయలే నువ్వు కూడా చేయలేవ్
ఉమ్ అజయ్ చేసిండా
చెయ్ల చెయ్ల ఎ ఎట్ రాసినావ్ మరి ఎగ్జామ్స్
సూపర్ సూపర్ నువు
ఏదో రాసిన ఎగ్జామ్స్గా
ఒకటి పోతా ఏమనా
పోయేటట్టుంది ఒక ఎక్జామ్
ఎంది
మాథ్స్ బి పోయేటట్టుంది
అయ్యా ఎన్ని అటెంప్ట్ చేసినవ్ అన్ని అటెంప్ట్ చెయ్లె
అన్ని చేయలే కాని కొన్ని చేసినా మరి పోయేటట్టె ఉంది
ఎళ్లకి రెండు రాష్ట్రం
ఏడు మార్పులు ఒక రెండు రాసిన
ఏ గమ్మంట
రియల్ రా ఏడు మార్కులు రెండు రాసినా నాలుగు మార్కులు ఒక మూడు రాసినా గంతె
ఇంకేం రాయలే వి యస్ ఎం రాయలే అయ్యా
ఇట్లా నెక్స్ట్ ఎక్కడ మరి
నెక్స్ట్ ఏ మోబిటెక్
అదే బీటకి ఏడ చేద్దాం అనుకుంటున్నావ్
ఏమోరా
హై బీటెక్ ముందు ఒక ట్రిప్ ఎద్దాం పట్ రాదు మంచిగా లాంగ్
పోదం పోదం
మ్ జో మంచిగా ఐదు వేలు ఆరు వేలు వేసుకుంటే పోట్టు పోట్టుపోవచ్చు
మ్ అందుకే ఏదైన వర్క్ పోదామని పోతున
నేను కూడా అ జిప్టో ఉందట అక్కడ మా దోస్తుగాడు చూసిండు జిప్టో
చెెప్ అయితే సన్స్ అడుా న్స్ అ
లైసెన్స్ అవసరం అలా అంటే బయట అంటే కాదు చెప్పుా కంపనీలోనే డైరెక్ట్ కంపెనీలోనే వా
ఏది అజయ్ చెప్పిందా
అదిడు మా పసెంజర్ తెలుసు కారడు
ఆ
ఆ వాడు ఎప్పుడును అలా ఒక పాన్ కార్డు కావాలా పాన్ కార్డు ఒకడ తెచ్చుకోరా అకౌంట్ ఉందా అంటే ఆ అకౌంట్ కూడా ఉందని చెప్పినాం
అజయ అజయ్ గారుడు చెప్పింది నాకు అదే
అజయగాడు వేర అది అది ఏంట మర
అది చెప్తా చెప్తాను చెప్ప లోపల ఉన్నా అంత కూడాద ఒక దాంట్లో అదే ఇప్పుడు పద్దెనిమిది నిలుస్తారని చెప్పిన అదే
ఏ ధన కనా బోగా ఏదో ఒక పని చేసుకోవాల
నతే మాజ ప డస్క్వ మంచి ఇన్స్టామ ఎట్టి పలా గేట్తే కస వాత
ఆ
మా ఆయా గా ఉన్నప్పుడు వసుకోడ ఇసుక తీసుకో ఇసుకసుకో
ఇన్స్టా మార్ట్ అంటే ఎట్లా ఎతు అది
ఏముంది ఇప్పుడు ఇంట్లో సర్కులు ఉంటాయా అవి డెలివర్ చేసిరే తీసుకో తీసుకో ఒక బిల్డింగ్ ఉంటది పెద్ద బిల్డింగ్ అన్ని చూరు అన్ని ఉంటయి అన్న సమం అన్ని ఆ ఏ అన్ని సమముంలో ఉంటాయి
ఆ
వాళ్ళ ఇది ఇట్లా ఆర్డర్ వచ్చింది అంటే వాళ్ళ ప్యాక్ చేసే మనకి ఇస్తరూ మం పోయి పట్కపోయి వాళ్ళ ఇవ్యి పైసలు మనకు కొడతారు మనకు ఆర్డర్ కిందంతా ఫస్ట్ చూపిస్తుంది ఆర్డర్ కిందాని ఆర్డర్ ఆ పైసలు పైసలు తీసుకొని పైసలు పైసలు తీసుకొని మళ్ళా అవి మనకు ఆన్లైన్ లో పడతాయి డైరెక్ట్ అకౌంట్ లో పడతాయి డైరెక్ట్ మరి ఇట్లా కూడా ఉంటాది ఆర్డర్ పైసలు ఇచ్చినా కాకుండా మళ్ళీ ఎట్లా అంట మళ్ళ ఇప్పుడు మ ఇ అయితేన్ని నీకు ఇంకా ఇన్ని పైసలు ఎక్స్ట్రా గింత చెప్పుడు కూడా ఉంటది
ఆ
అట్లా
హ్మ్ హు
అట్లుండది
అదే ఏదోఒకటి చేయాలి క్రికెట్ ఆడత మరి
క్రీకెట్ ఆ ఆడతలే పోతలే
ఇలా ఆడినం క్రికెట్ ఇలా క్రికెట్ అడీనం
చెప్ప అరే రేపంత బిజీ బిజీలు ఉంటారా నేను ఏమి ఏమి ఉన్నా
అందా అర ఉగాదు మరమ కొండ రేపుగాది మరి కుండ చికెన్ వద్దాం అనుకుంటాన్నా మరి మేము ప్లానింగ్ చేసినా కానీ మళ్ళా అందర అ రేపు అందరు ఇంట్లోనే చేసుకుంటారు పచ్చడి చేస్తారు తాగుతారు ఇక్కడ బిజి బిజ ఉంటే ఎల్లుండి ఎధాం కొంత మంది ఇగ
అవునా
హూ
హ
ఏం చేతాల్లు మల్ల అన్న గిట్ల ఫోన్ చేస్తుండ
ఆ
అన్న గిట్ల ఫోన్ చేతాడానంటాన
ఏ అన్న
ఆ
అర్ధం కాలే
అన్న గిట్ల ఫోన్ చేస్తాండారా మీ అన్నా
మా అన్న ఫోన్ నాకెందుకు ఫోన్ ఎస్తారు నార్మల్గా అప్పుడప్పుడు చేస్తాడు
హూ హు
ఏమైందిరా హారిస్ హారిష్
చెప్పినా చెప్పినా సరే సరే అన్నాడు ఇప్పుడు వద్కులే ఆ ముచ్చట
హూ
సర్లే ట్రిప్పు పోదాం అ నాకు మంచిగా ట్రిప్పు పో మంచిగా లాంగ్ ట్రిప్పు మంచిగా ఎంజాయ్ చేద్దామని
ఆహా
ఇగ అట్నే ఒక డ్రస్ కొనుక్కోవాలి అనుకుంటున్నాను ఎడ్రెస్ అయితే మంచిగా ఉంటది అంటావ్ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో మంచిగా సెట్ అయ్యేటట్టు ఫార్మల్ తీసుకుంటా అనుకు టన్న మంచిగా ఫార్మల్
ఓవర్సైజ్ టీ షర్ట్ అయ్యి
టీషట్ అడ్డు అడకిందింది కీ మల్ళ పులిటా సెట్ కావలకదా
మంచి ఎట్లా అంటే మంచిగా విప్లబ్ చెప్పులు తీసుకో ఇంకా చెప్పులును ఇప్పట్ట విషేపులు అవి ఇంకా
ఇ మ్రిచూ ఆ
ఆ
ఆ ఇషిపెట్టలే
అవే ఎతనవ ఇగ
ఏ మంచిగానే ఉన్నది గా కరవు కాలే అది
ఎప్పుడో కొన్నావు గారా
సంవత్సరం అయితంది
హూ
పోవాలి కొనుక్కోవాల అనుకుంటానా కానీ పైసలేవు వాడు అటు అడుగుతండు ఇటు అడుతాండు ఎక్కువైతనయి
హ్మ్!.
ఇట్లా తీసుకోవాలే
హ
అదే ఏం చేతన్నావ్ చానా రోజులుబాయితంది ఫోన్ చేయక అనీ చేసిన
ఆ
ఆ
తిన్నావారా ఇప్పుడు
ఇంకా తిన్లే తినాల పోయి
ఏమైంది అంజి అంజి ఫోన్ చేతండ
ఏ చేతలేడూగా
ఎందుకు
ఏమో ఇగ చల్లగా వస్తాంది గాలి సమ్మర్ కదా
వాన పడ్డది వాన పడుతుందా అటు
ఇటు ఏం వర్షం వాన ఇట్లా ఏం పడతలే గాని సల్ల ఉన్నయి వెదరు
గుట్ట్ర గుట్టగాడ పడ్డాడా ఎరగుట్ట కాడ పొద్దునపూట ఒంటి గంట
ఈయాలరాయడు వర్షం చుక్కలు వచ్చినాయి ఆకాశంలో.
ఇవ్వాల హిందీ ఎగ్జామ్ అయిపోయింది పిల్లలకు టెన్తోళ్లకు. ఈజీగా వచ్చింది పేపర్ నేను చదివినా మొత్తం.
అవునా? నేను కూడా పోయిన సెంట్రల్ కాడికి ఏమందానా వెళ్లే పేపరు.
చూసినా నిజమాని చదివినా ఇవ్వాల
అదే ఈ స్నాపులు పెట్టడం అయింది.
కానీ గుర్తుకొత్తలేవేమ్ యః హి ఒక్కటి గుర్తుకువత్తా గది చెప్పా ఒక ముస్లిం పండుగ వస్తాది. ఈద్గా అది వచ్చింది.
ఆ వచ్చింది.
ఆ చూసిన అది అదొక్కటే వచ్చింది అంతే. ఎ అన్ని పారాగ్రాఫ్ హాస్లేనే
అవును. ఎలా వచ్చింది పేపర్ ఇంకా చాలా రోజులు గా వాళ్ళకి చాలా గ్యాప్ వచ్చింది సమయం మంచి జూన్ నాలుగు చదువుకుండానికి.
కానీ ఏడికి ఆటికి రఫ్ ఆడిస్తారు. తొందర అయిపోయినా మంచిగా అనిపిస్తాది. ఇరదాను.
ఏం జెత్తారో ఏమో పొరగాళ్ళు.
వన్ మంత్ ర్యాంప్ ఆడిస్తారు గా
అదే ఎట్లుంది మరి ఊర్ల పరిస్థితి కథ కార్ఖానం.
ఊర్లోయేడున్నావు హైద్రాబాద్ లో ఉన్నావా?
మొన్న పోయినావు ఊళ్ళకు.
పెళ్ళికి పోయినామ్ మస్త్ ఎంజాయ్ చేసినామ్
ఎంజాయ్ చేసినావా మంచిగ? ఎంజాయ ఆగంఎంజాయ ఎక్కడ పో ఎక్కడ ఉన్నా కూడా పని మనం చెత్తూఉండాల.
హ్మ్!
మది ఫుడ్ తినేప్పుడు ఫుడ్ తినాలి, తిండి తినేటప్పుడు ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాల.
మ్!
ట్రిపుల్ యే ట్రిపుల్ ఇద్దరూ ఉండాల
నీ బర్త్డే కి ఏమి తేవాలి.
బర్త్డేకి నాకు ఈ వీన్ కిచూడే సరిపోతాంది. నువు బర్త్డే క ఏడ సెట్ అయితాయి ఇంక. ఫస్ట్ వీనికి ఇచ్చేత్తే నా ఫోన్ నా సెల్లన్నా మిలుగుతాది ఈలున్నవరికి.
మండే రోజు ఇత్తా అని చెప్పురా.
హ్మ్!
మండే రోజు ఇస్తారా? ఎంతో కొంతని ఇస్తారా అని చెప్పు.
మండే రోజు సెట్టు గాడు. ఒక ఫస్ట్ వానికి ఒక నాలుగు వేలన్న ఇయ్వాల. తర్వాత మూడు వేలన్న ఆగుతాడేమో నాలుగు వేలన్నా ఈయాల.
రెండు వేలు ఇచ్చేసేయ్. రెండు వేలో మూడు వేలో ఇచ్చేసాయి. మండే నేను ఇప్పుడు సింగూర్ ఆ ఇంస్టాల్మెంట్ కొడతావా, నేను ఎంతో కొంత కొడతాను.
ఫస్ట్ కి అజయ ను అడిగా ఒక మూడు వేలు సెట్ చేయ్ అని చెప్ప న నువ్వే ఇత్తా అన్నావు సెట్ చేయ్ అన్నా. మా పిన్నిని అడిగిన కాని మా పిన్ని గా వెయ్యి రూపాయలు అడిగితే ఈయరు. ఇప్పుడు లేవురా ఇప్పుడు లేవురా నువు ఆ ఇప్పుడు లేవు ఏమన్నా అనుకోకూరా. ప్లీజ రా ఇప్పుడు లేవు అన్నా స్
నేను మార్కెట్ కూడా పోలేదు ఈయ్యాల మీకు ఎట్లయ్యను.
అదే ఈ న నాకు మీరు అజయకు మూడు వేలు సెట్ చేసినట్టు చాలు రా, సెట్ అయితయ్ అట్ల
ఏమో ఏం అప్పులో ఏం పైసలో ఏం కతను
ఇగో వీనిక్కోక్కనికి ఇచ్చేతే ఇగ, ఎవ్వనికి అడగద్దిగ
ఉమ్
అట్ల
నేను బయట ఏమి ఇచ్చేది లేదు గని, నాకాన్నే పైసలు ఆగుతలేవు ఖర్చు అయితనే ఉండయ్.
నాకు ఇదొక్కటే ఇదొక్కటి అయిపోతే వీనికి ఒక్కనికి ఇచ్చేత్తే కతం ఇగ. మన్ నాయి నేను ఎనకేసుకుంటా మనం చూసుకోవచ్చని వీనికి ఒక్కనికి ఇచ్చేత్తే అయితది చాన రోజులు అయితాంది తీసుకని, రెండు నెలకి ఎక్కువవుతాంది.
ఉమ్
అదే ఇంకా హాస్టల్ల ఉన్నప్పుడే చెప్పిన అజయ్ గానికి సెట్ చేయిర అని.
ఉమ్
అదే
ఆమున్న మోకాన అచ్చిన కలవలేదా నువ్వు అయ్యో
ఏమో మరి వాడు మూడు వేలు ఇత్తే ఇగ మళ్ళ వానకి తిరిగి ఒక ఐదు వందలిస్తే సెట్ ఐతయ్.
సరేతీ ఇగ ఉండు.
ఆ
సరే ఇయ
ఆరు ఆరు నిమిషాలు, ఒక పది పది నిమిషాలు మాట్లాడదాం.
పదిహేను నిమిషాల దాకా మాట్లాడదమ
ఏం చేద్దాం ఇగ అదే సెట్ చేయ్ అని చెప్పుదామని. చెప్పు నువ్వు ఒకసారి, నువ్ నువ్వు కూడా ఒకసారి ఫోన్ చేసి చెప్పువానికి, ఫోన్ చేసినార విక్రంగా ఇట్లాను.
ఉమ్
చేసిన రా ఇట్ల పైసలు అడుగుతాండు అని చెప్పు నువ్వు కూడా ఏమంటడో చూద్దాం. ఉన్నాన్న ఒక రెండు వేలు సెట్ చెయ్ అన్నడురా అను. అరుణ
చెప్ప తెత్త
సరే మరి ఉంటాన్న మరి.
బాయ్ మల్ల
ఆ రైట్ రా